ఆ
ఏం జేస్తున్నా
బయటకుకుయినామ్ ఇప్పుడు
ఆహా
అలా గాలిచంతనాని ఇప్పుడు
ఉహ చల్లగాలి వస్తుంద అయితే ఆ
హ
ఎదిగో మహానే న ఒలు తడిపింది టాయిలెట్ పోసింది మీద
వశింద ఆహా అ తత్ గుంచి ఉంంచిి అయితే
అళ్ దాత గురించి పొద్దున్నస్త
ఆ ఆ ఆన్నీ డుచుండు హగా కేంచి తగుతగుతన్నా తత
ఆా
హ మరిట
హ్మ్
అనేరు సిీమాచల మళ్తర ంతా
ఓహో రేపు వెళ్త్నుడా
అదే సోల్దడట
ఎవరు ఎవరు తమ్ముడానియా
ఏటా తెలీదు అన్న వెళ్తాను అంటున్నా
గుండు చేసుకుంటాడా హ
అదే ఒకడే చారుతులు
గుండు గీసుకుంటాడా
ఆ
ఆహా
హ
ఎప్పుడు వస్తాడుట రేటన్
ఏ పే
పొద్దున్న న వెళ్తాడా ఐదింటి ఐదింటికి సాయంత్రం రిటర్న్ అయిపోతాడా ఆహా చెప్పాడు ఏ టైమ్
ఆ ఆ చెప్తున్నా ఆ చెప్తున్నా
ఆహా
ఉమ్ సేప్తున్నావ్ అటు ఆడు బైదీలిందకుందే
ఆహా
అ అ తమ్ముడుతో కంప్యూటర్ క్లాస్ క వెళ్ళి ఉన్నాడు రాలేదు ఇప్పుడు దాకా
ఇంకా రాలేదు గా
హ ఆట్తిరు తర్గా అడగాలా
వాళ్ళు చేసుకుంటా అంటే తెచేతవ ఏటి
ఆ
వంట వండు
కడ్ చేస్తుంది
వంట చేస్తారా బయట నుండి చేస్తారా అండారు
అవుంది అను కోర ఉంది
ఆ
ఆ అన్నం కోరు ఉంది మరబాడ్ద తిని వత అంటున్నాడు అన్నము కొరా చారు ఉంది
ఆహా
ఆ అన్నమే వేడి చేసి తినేస్తాను
అహా
ఆ ఏట్ సౌండు ఏ కొడుతున్నావు
ఏ దోమలు
ఆ ఆహా
దాయక దాయక తోటె కో
ఆ గ్రౌండ్ ఏట్టా కా ఇప్పుడు
వేరే రూములివి దోమలు చంపుతున్న
అ అంతకూడదమ్మలో ఎలాంటి దమ్ములు అలాగే వస్తదమ్మ
చంపేస్తే మంచిదే కదా రాత్రికి రాలడి
మీరు ఏం సేయ్యాలి అంటే ఈ డ్రైన్ మీద అయకుంట ఈ ఆరు కొ సైడ్ సైడ్ సైడు మీరుస్కంతారంద తినయిలు బాగుంతదమ్మ
ఎంత పని చేసినా అంద అన్నాడు
డ్రైన్ పిలన
ఓహో అ దాయక నోడు వసంది అది ఆ లేదే పడుకుండదు బాంబు లా సౌండ్కి లేసిపోయింది ఏ చంపుతునడు కదా దోమలు తీసెయ్ బయటికి తీసి ఎత్తుకో
గోడ సైడు గోడ సైడు అయితే అతే ఇటు కాదం డ్రైన్ మ మీద ఇయికండి డ్రైన్ మద ఆత మీ ఇదు గోడ్ సైడ్ గో డ్రైన్యి నీళ్ళు తనుప అది హపోద్ది గోడ సైడ్ గోడ సైడ్ వేసుకుంటారునుకో అర్థం అవళ
ఎవ ఇస్తార అది పంచాయతీవోళ్ళ
మా బాబకు బావకైన సెప్పు లేదా మామ కైన చెప్తే అడిగి తెత్తారు హ్మ్ ఈ గోడ్ సైడ్ గోడ్ సైడ్ సైడ్ వేసుకున్నారునుకో రెండు రోజులకి మూడు రోజులకి వేసుకున్నావ్ అనుకో అవి అసల్కి రావు
వేస్తున్నాను వేస్తున్నాను అ అ
పండైపోయిందా
లెజిస్పోయింది బాంబుల్ సౌండ్కి
ఆ
ఇ
హుహు
లే ఏద పో ఉ కల ఏదిగ దోమ దోమ దోమ చూడు
హా హా
అవులేవులావులే
ఆ తాత తీసుకెళ్ళలని లేదు
అంతేగా లేద్ చంపుతానలే
ఆ తాతకి ఆ తాతకి టిఫెన్ అంటే ఇష్టమా లేదో
ఏసి వెయ్యాలి పెద్దగా
ఆ తీసుకెళ్ళాలి అట్నీ
తీసుకెళ్తారు
శికారుకి
ఒదమ్మ ఇది
షికారుకు తీసుకెళ్తా మరి అన్ని చూసుకోని తిరిగి తిరిగి వస్తది
వెళ్తది కొన్ని రోజులు బాగుంది
ఆ తాతతోనే టైమ్ పాస్ అవుతాది
వస్తున్న వస్తున్నా ఒక నిమిషం లైన్ లో ఉండు లైన్ లో ఉండు కట్ చేయకు థాయ్ ధ్యాయ్ అ అవు అవు ఏమ్మా
వచ్చిందక్క
లేదు హాలో హలో లేదు పోయలేదు ఆకలికి
హాహా
హ్మ్
మరి ఆకులంతా దేనికి గావర అయిపోతుంది అది అది
ఎవ్వడన్నా
హా
తాతేరమ్మా తాత తాత తాత తాత ఆచ్ ఎళ్ళి పోయారా అప్పుడే తాత కోడుదుం వస్తే హలో చెప్పు ఇంక అయితే గాలి బాగా వస్తుంది అయితే
కెళ్ళాడో ఎటో గ్యాస్ దొరుకుతుందా మీకు
ఊ దొరుకుతుంది కాస్ట్ ఎక్కువ
కాస్ట్ ఎక్కువా మాకు మళ్ళ అలాగే ఉందమ్మా
ఊ
ఊ
ఇప్పుడు బుక్ చేస్తే ఎన్ని రోజులకు వస్తుంది బావాళ్ళ ఫ్రెండే కదా అందుకే కొంచెం వేగంగా తెస్తున్నారు మనకి అంటే మరీ ఎక్కువ రోజులుచి లేట్ చేయకుండా
ఎంతనే బావొళ్ళ దొండ
ఆ ఆ బైక్ ఉంది ఒకటి ఎక్స్ట్రా ఉంది ఒకటి ఇందాకే వేరే వాళ్ళకి ఇచ్చాం
ఆ అలగైతే పర్వాలేదు లే
వాళ్ళేమో అడిగారు మా ఇచ్చిమన్నారు
ఆ
ఉమ్ ఆళ్ళదొస్తే మాగిస్తారట
ఉమ్ ఇప్పుడు మాకే గ్యా గ్యాస్ కే మా గ్యాస్ ట్రబుల్గ్ ఉంది ఇప్పుడు దాని నుంచే కట్లు పోయ్యా కట్లు పోయ్య యూసిసేత్తున్నాము ఇప్పుడు ఆధారం మళ్లీ కర్రలపోయేరే
ఆ
మ్మ్ హ్మ్ కట్లు పొయ్యే యూజ్ చేశాం
ఉమ్ కట్ల పోయ్యి వంటే మంచిది హై
ఆ గ్యాస్ పొయ్యి యూజి చేయకుండాము ఇప్పుడు గ్యాస్ పొయ్యి యూజ్ చేత్తున్నాము మన ఇంటి గురించి యూజ్ చేత్తన్నాం
ఉమ్ హు వ్యాపారానికి బయట
ఆ వ్యాపారానికి కొన్నాం వ్యాపారం కర్రలపోయా కా ఆధారం మొత్తం ఆధారం మొ త్తం ఎంత ఉంటాయి అండి ఆ కర్రలు పోయి మీద
హ్మ్
ఆ ఆ ఆ ఆ కర్రల పొయ్యి రాజేష్ను వాళ్ళు ఏట అంతన్నారు ఆ కర్ర్లపొయ్ మీదండు గ్యాస్ పొయ్యి మీదండుతంది అన్నాడు ఆడు
పోను మనకే లాభము, మనకే మంచిది.
మార్కోడిగి కర్లు పోయ త గ్యాస్ పొయ్యి ఏస్తాను అన్ని పదిహేను మంజమ్మాడు
ఉహు
వెయ్యి రూపాలు అడిగనమ్మా
ఉహు
మూడు వందలు ఇచ్చేత్తారంట.
ఉమ్ ముదొందలు ఇచ్చేత్తరు
మూడుంద కాదు బాబు నేను ఏయను అనిసన్నాను.
ఆహు
ఆ కర్ల పోయేరాదు మూడు వందలకి, గ్యాస్ పొయ్యి ఎక్కడ ఇచ్చేస్తాను నేను అన్నాను.
ఆ
హా ఆ కర్రలుకే సరిపో ఆ కర్రలు బందలు అంత రాదు, ఇగ ఆరు వందలు ఏడు వందలు తీసుకొనిరా ఆ కర్రలకేన్న
ఉహ్
ఉమ్
ఇప్పుడుకున్న గ్యాస్ రేటు కి ఇస్తారు మూడు వందలకి మనకి వస్తది కట్ట.
ఆరోజు సారు లేపోతే లేదానేసి
ఉమ్
నేన్న నేను నేను దొరికిన బేరమ్మళ కరలు పోయ రాజేసేను, గ్యాస్ పొయ్యివి జేసేయలేదు. చారుమల చారుకు మళ్ళగా కర్లు పొయ్యి పెట్టేసాను. జస్త ఇయి పెట్లను మలు మలు కాలపోయి ఒకటి పోపులే, గ్యాస్ పొయ్యి మీద పెట్టాం పోపులు అంతే
హ
అదే కార్లో వెళ్ళిస్ తెచ్చున్నా కదా అది. మళ్ళీ మళ్ళా రేపు ఎల్లుండి ఎళ్తాను తెస్తాను మళ్ళా. హండి ఫై కార్లో నిలువ జే కార్లలో కొట్టిస్తున్నారు, అది సన్నం సన్నం పుల్లలు కొడుత్ వచ్చేస్తున్నాను.
అ
ఆ తమ్ముడు వచ్చాడు, తమ్ముడు వచ్చాడమ్మా
వత్సడా ఉహు
ఆడడే ఆడ టైం చెత్ నచ్ అట్ తిరుగుతున్నాడు.
ఉమ్
ఉమ్ అది
మరిడ్ చెప్పలి
చెప్పలేం ఏం చెప్తాం
ఉమ్ మ్
ఆ